హలో
హలో బావున్నారా అండి నమస్క కరం అండి గుడ్ ఈవెనింగ్ అండి బావున్నారా
బావున్నామండి మీరు బావున్నారండి
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసాము
అవునా అండి అయితే బయింది లేదండి ఇంకా తినాలి ఏం భోజనం చేసారండి మీరు
అన్నం పప్పు తిన్నామండి
అవునా ఆ అంటే బోజనం ఎలా చేస్తార అండి టీవి సీరియల్స్ చూసుకుంటూ చేస్తారా మీరు టీవీ సి మీరు టీవీ సీరియల్స్ చూస్తారా మామూలుగా
ఆ చూస్తామండి అంటే రెగ్యులర్గా ఏమి చూడము కానీ అప్పుడప్పుడు చూస్తామండి
అవునా టీవి సీరియల్స్ ఆ చూస్తామండి మా ఇంట్ ఇంట్లో వాళ్ళందరము కలిసి ఒక్క సీరియల్ మాత్రం రోజూ ఖచ్చితంగా చూస్తామండి
మీ ఫేవరెట్ సీరియల్
అవునండి అవునండి అది ఒక్కటే మా ఇంట్లో ఫేవరెట్ సీరియల్ అదొక్కటే రోజూ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అవునండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ సీరియల్ మాత్ త్రం ఆ పేరు గుడి గుండె నిండా గుడిగంటలండి
అవునండి మేము చూస్తామండి ఆ సీ
ఆ ఆ సీరియల్ ఒక్కటేనండి ఆ మేమందరం కలిసి కూర్చొని మధ్యాహ్నం భోజనం టైం లో చూసేస్తాం అమండి ఎలాగైనా దాంట్లో క్యారెక్ట్ ఆ దాంట్లో క్యారెక్టర్స్ అందరు బాగున్నారు కదండి
అవునండి
అంటే సీరియల్ ఇప్పుడు సీరియల్స్ అంటే తెలిసిండేదే కదండి ల్యాక్ చేస్తూ
అవునండి చాలా వేల ఎపిసోడ్లు ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ కి అవ్వాల్సి ఉండేది అన్ని పది ఎపిసోడ్లు చేస్తారండి దాన్ని
అవునవునండి కానీ ఈ ఈ సీరియల్ ఈ పర్టిక్యులర్ సీరియల్ మాత్రం అలా లేదండి ల్యాగ్ చేయడం లేదు ఇప్పుటికప్పుడు సీన్ కొత్త సీన్స్ అన్ని వచ్చేటివి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి
అవునండి న్నాను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మేము కూడా టైం దొరికినప్పుడు
అవునండి బోర్ అస్సలు బోర్ కొట్టదండి సిరియల్ కా చాలా కామెడీగా కూడా ఉంటుంది కదండి
అవునండి హీరోది చాలా కామెడీ అండి
అవునండి హీ మెయిన్లీ హీరో మాత్రం చాలా కామెడీ అండి అసలు ఆ డైలాగ్స్ కూడా అతనివి చాలా అంటే చాలా బాగా రాసారు కదండి ఏమంటారు మీరు
స్క్రిప్ట్ రైటింగ్ నేను కూడా అదే అనుకుంటానండి ఎప్పుడు చూసినా కూడా అసలు డైలాగ్స్ ఎవరో కానీ భలే రాశారు రైట్ ఈ సీరియల్ లో అంత డైరెక్షన్ అంత కూడా బాగా అనిపిస్తది ఎందుకో ఒక సీరియల్ చూస్తే మామూలుగా అంత ఇంట్రెస్టింగ్గా అని ఏదో కానీ దీంట్లో మాత్రం రోల్స్ అన్ని బాగున్నాయ్
సీరియల్ స్టార్టింగ్లో మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మనకి ముందుకుపోయే కొద్ది ఇంట్రెస్ట్ అంటే పోతుంది అనమా బట్ ఈ సీరియల్ మాత్రం అలా లేదు కదండి మీక్ అంటే కయితే అలా అనిపిస్తోంది మీరేమంటారు
కూడా మామూలుగా అయితే మేము యాక్టువల్గా ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్స్ ఏ చూడలేదు అంటే మామూలుగా ఉంటదిలేండి బోరింగ్ గానే అన్నట్టు కానీ ఇంగ రాను రాను చాలా ఒకటి రెండు ఎపి సోడ్స్ చూసి ఇంక అడిక్ట్ అయిపోయాము
అవునండి మేము కూడా అండి స్టార్టింగ్ అసల్ చూసే వాళ్ళం కాదు ఏదో మా అమ్మ ఆ సి సీరియల్ పెట్టిందా ఏందో ఎప్పుడు ఇలాంటి సీరియల్ చూస్తా ఉంటుందని అనుకున్నాను కానీ లాస్ట్ కి కో చ్చేసరికి నేనే చూస్తున్నానండి సీరియళ్ళు
మ్మ్మ్మ్ అవునండి
అవునండి బలే సరదా ఇంకేం సీరియల్స్ చూస్తారండి
చూస్తూ ఉంటామండి కొన్ని మా టీవీలో ఇంకా మ్యాచ్ అయి తెలుగులో ఈ టీవీలో
అంటే హిందీ సీరియల్స్ కూడా అలా ఏమైనా చూస్తారా మీరు
ఇటువంటి డబ్బుడివి ఇప్పుడు ఏం పెద్దగా రావట్లేదు కదా ఏం
అవున్లేండి అప్పుడు ఆ హిందీ సీరియల్స్ అన్నీ తెలుగులో వచ్చేటివి
ఆ
ఆ అందులో మీ ఫేవరెట్ సీరియల్ అలా ఏమన్నా ఉందా
అవునండి ఉండే ఈతరం ఇల్లాలు అని ఒక సీరియల్ వస్తు ఉండే
అవునవునండి నేను కూడా చూస్తాను నేను హిందీలో కూడా చూసానండి కొంచం కొంత వర్క్ ఉ దియా ఔర్ భాతిహం అని చాలా బాగుందండి సీరియల్ మాత్రం అంటే ఆ సీరియల్ లో కూడా ఉమెన్ కి ఎట్ల రెస్పెక్ట్ ఇయ్యాల అనేది హీరో క్యారెక్టర్
అవునండి మెయిన్ అదే ఆ హీరోయిన్ యొక్క డ్రీమ్స్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్
ఆ ఆ అంటే తను ఒక్క కలని ఎలా నిజం మ్ షేయాల్లో చేస తన్ను సహాయం చేసి చేస్ చూపి
ప్రతి ఒక్క చిన్న విషయంలో హీరో బాగా అర్థం చేసుకొని హీరోయిన్ ని చాలా బాగా చూసుకుంటాడు
అవునండి చాలా బాగుంది ఆ సీరియల్ కూడా అంటే ఇలాంటి సీరియల్స్ కూడా చూస్తే టే కొంచెం ఎవరైనా మారాల్ అంటే ఇలా డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా కొంచవ్ కొంత వరుకు ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేకే అవకాశం ఉంటుంది కదండీ
అవునండి కొంతమందన్నా మారుతారు కొంతమంది కి మంచి సీరియల్ చేయడం వల్ల సొసైటీ కూడా మంచిది కాబట్టి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలగాని కొన్ని చాలా ఉంటాయి అండి కుట్రలు కుట్
అవునండి అసల్ ఆ అలాంటి సీరియల్ అవునండి మోస్ట్లీ సీరియల్స్ అన్ని అలాంటివే కదండి
అవ్ డు
ఫుల్ నెగెటివ్ గా ఉన్నాయి అసలు
అవునండి కొన్నియితే చిన్న పిల్లల్ని కూడా క్యారెక్టర్స్ పెట్టి వాళ్ళక్ కూడ
నెగిటివిటీని ప్రయ్ అవునండి నెగిటివ్ గా చూపిస్తారు అవును అది మాత్రం చ అలా బాధాకరం అండి అలా చూపించడం వల్ల చూసే ఆ చిన్న పిల్లలు కూడా అలె అదే నేర్చుకుంటారు ఉమ్ మీ మామూలుగా ముసలి వాళ్ళ అయితే చాలా సీరియల్స్ కలెక్ట్ అయిపోతారు కదా అలా మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఉన్నారా అండి చెప్పండ్
మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా అట్లా చూస్తూనే ఉంటారండి మార్నింగ్ ఎప్పుడ టీవీ స్టార్ట్ చేస్తారు ఇంక ఈవింగ్ ఇంగ్ అయితే న మా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కంటిన్యూస్గ చూస్తారంట అన్ని సీరియల్స్
అవున్లేండి కొంతమంది అలానే కదా
చూసే కూడ చెయన్
ఛాన్స్ ఇవ్వరా అల్ సీరియల్స్ అడిక్షన్ అంటే ఇలాంటి చూడండి కోసార్ అడిక్ట్ అయినామంటే సీరియల్ టి ఇంకా వా అంటే ఇంకా వాళ్ళక్ కూడా ఏం పని ఉండ కదా ఇంకా వాళ్ళకి టీవీ చూసే పని కాట్ ఇంకా రోజు సీరియల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి
అదే అండి అలా టైం పాస్ వాళ్ళకి అదే కదా అని మేము కూడా ఇంకా వదిలేసామండిం ఇంకా మేమే మేము సీరియల్స్ కొన్ని చూడ్డం స్టార్ట్ చేసినాం ఆమెతో పాటు ఇంకా కొన్ని నచ్చనవి ఇంకా చూడకుండా ఉం
అవునులేండి మనకు కూడా అలవాటు అయిపోతా ఉంటాయి ఆ సీరియల్స్ అన్ని కదా ఊ ఇంకా ఒక హిందీస్ సీరియల్ ఉండే చూసారా చిన్నారి పెళ్లి కూతురని అయితే మీరు అన్ని సీరియల్స్ చూసినట్టున్నారే
అవునండి చూస్తూ ఉంటిమి అప్పుడు అంటే అప్పుడప్పుడు చూస్తా ఉంటిమి అప్పుడు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు డు ఇంకా ట్యూషన్స్ వెళలనా అనేసి కొన్ని టైమింగ్స్
ఉ ఊ అవునండి నే మేము కాలేజీ లో ఉన్నప్పుడు మాత్రం ఒక సీరియల్ చాలా ఫేమస్ అయిందండి కార్తీక దీపం
అవునండి ఇప్పుడు కార్తీక దీపం టూ కూడా వచ్చింది కదండి
అవునవును అసలు ఎవరు చూసినా దాని గురించే నండి ఇట్ల ఆటోలు ఆ ఇంటికి రావాలని వస్తుంటే కూడా అక్కడ కూడా సీరియల్ గురించే అండి ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ఏమైందో ఒ అయ్యో ఏం జరిగిపోయిందో అప్ ప్పుడే అని మాట్లాడుకునే వాళ్ళండి అసలు ఆ సీరియల్ చాలా ఫేమస్ అయింది
అవునండి చాలా మంది అట్లా అడిక్ట్ అయిపోయినరు దానికి దాని క్రేజ్ కానీ సెక్ సెకండ్దంతా ఏం పెద్ద టౌట్ లేదు కానీ ఫస్ట్ దానికి మాత్రం చాలా ఫ్యాన్స్ ఉంట్రీ నేను కూడా ఫస్ట్ లో ఫస్ట్ ఇట్లు కొన్ని ఎపిసోడ్లు చూసేదాన్ని ఇంకా రాండ్రాను ఇంక ఇదేలే అనేసి చూడ్డం మానేశాను
అవున అండి నేను ఎప్పుడు చూడలేదండి కార్తీక దీపం సీరియల్ మాత్రం
ఊ అంతే అండి చెప్పా కదా మా అమ్మమ్మ వాళ్ళు పెడతా ఉంట్రీ ఇంకా నాకు వేరే అప్ ఆప్షన్ లేక చూసేదాన్ని
అవునులేండి నేను కొంచెం హిందీ సీరియల్స్ అలా చూసేదనండి ఆ హిందీ సీ యల్స్ లో కూడా చాలా బాగుంటాయిండి అవి మా త్రం కొంచెం క్లాసిక్గా ఆ
ఆ సీరియల్
అవునండి ఇది కూడా తెలుగులో వచ్చిందండి డబ్ చేసినారు అది ది చూసే నేను ఆ సగంలో ఆపేశారండి అది మధ్యలో మరీ ఆ సీరియల్ హిందీలో చూస్తా ఉ ఇది ఎతుకొని చూసానండి
నేను కూడా యూట్యూబ్ లో కొన్ని చూశానండి ఎపిసోడ్స్ అవి చాల బాగుం
అవునండి ఆ సీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుండేది. ఒకసారి మా అమ్మగారికి చూపించానండి చూడు అని ఇంక అంతే అండి అప్పటి ను నుంచి తన ఆ సీరియల్ రిపీటెడ్ గా చూస్ స్తానే ఉంటుందండి నేనే ఎందుకు ఇన్ని ఎన్ని సార్లు చూస్తవ్ అనేటట్టు అయిపోయిందండి ఆ సీరీయల్ అన్ని సార్లు చూస్తనే ఉంటుంది.
చాలా నచ్చింది అన్నమాట
అవునండి ఎప్పుడు అది చూస్తా ఉంటుంది ఇంకా ఏం లేవు చూడ్డానికి అని అంటే ఆ సీరియల్లో ఏ ఏదో ఒక ఎపిసోడ్ పెట్టుకొని చూస్తూ ఉంటుందండి.
హ హ అవునండి అది అలా బోరే కొట్టదు ఆ సీ సీరియల్ కూడా నేను అబ్జర్వ్ చేసె కదా
దాంట్లో కూడా ఆ హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా
అవునండి మంచి పాజిటివ్ గా అనిపిస్ చూడ్డానికి బాగ సెట్టు అయ్యారు యాక్టర్.
అవునండి అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్యా ఆ క్యారెక్టర్ కి తగ్గట్ టు అందరూ కూడా భలే సెట్ అయిపోయారండి.
అవునండి కొంతమంది అట్లా కొన్ని సీరియల్స్ లో మెన్ క్యారెక్టర్స్ కరెక్ట్ రోల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బాగా సె
అంటే ఆ సీరియల్ కూడా దాని వల్ల ఆ పాపులర్ అయిపోతుంది అలాగే ఇంకా వాళ్ళకు కూడా మంచి టీఆర్పిస్ ఇలా కూడా వస్తుంది. అంతే కదా అండి
ఆ నిజమే అండి.
ఉ అలా రావడం
ఏ టైంలో చూస్తారండి మీరు మూవీస్ ఐ మీన్ సీరియల్స్.
ఏమండి
ఏ టైమ్ లో చూస్తూ ఉంటారు అంటే మార్నింగ్ గా ఈవినింగ్
అలా ఏం లేదండీ. ఏ టైం లో వీలైతే ఆ టైమ్ లో చూస్తూ ఉంటాము
అంతేనా అండి
ఆ అంతే అండి. ఇ కా ఏం పని లేకపోతే చూస్తూ ఉంటాం లేకపోతే ఇంకా మరి ఫోన్ లో అలా చూస్తూ స్తూ ఉంటాం ఒకవేళ ఎపిసోడ్స్ ఏమన్నా మిస్ అవ్ అయితే అలా చూస్తూ ఉంటామండి.
అవును ఇప్పుడు ఫోన్ లో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఫోన్ లో కూడా చూస్త చ్చు కదండి ఎప్పుడైనా సీరియల్స్ మిస్ అయినా టీవీలో ఇంట్లో లో లేకపోయినా బయట
అవును ఇప్పుడు అంతా మనకి టెక్నాలజీ చాలా పెరిగి పోయింది కదండి. కాబట్టి బాగా
చ్చు
అవునండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాకు అందజేసినదు కు ధన్యవాదములండి.
థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అండి.